హలొ మే ఏమంటె మాట్లాడకూడదంటమె.
ఎవర్ చెప్పారు.
ఒ పిల్లగా మనకో పోస్ట్ పెట్టినర్ చూష్నావ మనమద్ చదవల.
నేన్ చూసా ఇట్ల పర్సనల్స్ మాట్లాడకూడదు అని కాదిప్పుడ్ నేన్ మా ట్లాడిందేం రికాడవ్వలేదు తెల్సా అది నేను బ్యాకొచ్చేసానా అంతా పోయింది వేస్ట్ బ్యాకొచ్చె సనా అదంతా పోయింది వేస్టైపా.
దాంట్లోనే ఉండు నువ్వు ఎందుక్ గెలక్తావు.
నేన్ గెల్కాలే మే సామి టైమైపోయ్ ఇంక టెన్ మినిట్స్ ఉండాల్ కదా మనం థర్టీన్ మినిట్సేమొ మాట్
ఉమ్ టువల్ మినిట్ ఆ అట్లైతే ఆటోమెటిగ్గ కట్టైపోతుంద చ్.
కట్టైపోయేది కాద్ డిస్కనెక్టైపోయిందా తర్వాత నేన్ బ్యాక్కొస్తుంటే స్టార్స్ సబ్మిట్ చేయ్డానికి
వా.
అది సబ్ అది సబ్మిటవ్వలేదు నేనిట్ల బ్యాగ్ బ్యాగొస్తాంటే అది కూడ యెళ్ళిపోయ్ స చాప్లె
సర్లె షాపింగ్ గురించి మాట్లాడుదాం.
అంటే ఎట్ల మాట్లాడాలంటె నార్మల్గ మన లైఫ్ లో ఏం జరుగుతుంది అని మన ఇన్ ట్లొ విషయాలు అవన్నీ మాట్లాడకూడదు. ఊమ్ వాతావరణం అవే గద.
ఉమ్ షాపింగుంది మే మన ఫేవరేట్ పాట్ గద మాట్లాడ్దాం. చెప్పు అజియోలొ ఎన్నాఫర్లున్నాయొ.
అజీయొలొ ఆఫర్లు ఫుల్లుగా ఉన్ నయ్ నేన్ వన్ ఫిఫ్టీకి డి ఎన్ ఎమ్ మెక్షర్ బుక్ చేస.
అదేం బ్రాండ్ నాకర్ధం గాల.
ట్రెండ్స్ బ్రాండ్.
ఊహు. అమ్మాయ్ల్కి.
ఛార్జ్. అమ్మాయ్లికి ఉంది ఆబ్బాయిల్కేమె లేంది. అమ్మాయిల్కుంది. ఆ ఒక షర్ట్ బుక్ చేసా అట్లె బి బియర్ హౌస్ లొ ప్రాడక్ట్ చాలా బాంటుంది.
ఊహు.
టాప్స్ బుక్ చేద్ ఇద్దాం అనుకున్నా నాకు నచ్చిన టాప్ అసల్ అది ఆన్లైన్ లో రావట్లా
ఎందుకు రాదా
ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయుండాది
ఊహు. సెకండ్స్ లొ ఔటాఫ్ స్టాకైపోతయ్ ఎందుకొ
ఒ మన లాంటి వాళ్ళు చూస్కొనుంటార్ కద కొందాం కొందాం అని అవట్లైపోతాయ్.
ఫస్టు నీలాంటోళ్ళుంటారు మె.
నైట్ ల మొత్తం చూస్తా ఉంటా తెల్సా వస్తండా లేదా రోజు చూ అ కోసం మాత్రమే చూస్తా రావట్లేదు అవుట్ ఆఫ్ స్టాక్ నుంచి
ఛీ ఒక్సారి ఆఫర్ లో ఉండి సైజ్లన్నీ అయిపియి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ అదే ఆఫర్ లోకి రాదు
ఉమ్
చానా రేర్ అటోచ్చెది
ఎల్లా
అ
హా
జోగివాల్ చెల్లితో మాట్లాడ్తావ
ఉహ్మ్ లేదు
మళ్ళీ ఎట్ట తెల్సు వాళ్ళ చెళ్ళికి టాస్క్ పోస్ట్ చేస్తారని తెలుసు
టాస్క్ ఎవర్ చేసారన్నే తెలిదాడ ఎవరో ఒక అమ్మాయి చేస్తాందని తెలుసు
ఉహుమ్ సర్లే
ఉమ్ ఆ బాప్ కొచ్చే మెసేజ్లన్నీ హైనువ్ మాట్లాడుకు
సరే
హుమ్
ఇంకా ఈ నెల ఎన్ని బుక్ చేసవా
నేను ఏం బుక్ చేయ ఒకసారి రెండు షట్లు బుక్ చేస అంతే నీలా కొ అదే నాకు ఒకటి నీలా కుడా బుక్ చేయమనింది మళ్ళీ వద్దనింది అందుకే ఇంకా వద్దనా బుక్ చేదంలే ఉ ఉంటుంది ఇప్పుడు డబ్బు లేదని చెప్పా సర్లేఆంటీ ఆ పాపా హు జాబ్ చేసినప్పుడు ఫస్ట్ సాలరీ దేవుకి ఇస్తా అని మొక్కొనింది
ఆ
మూడు వేలు వచ్చింటే మూడు వేలు దేవునికి ఇచ్చేసింది అందుకే ఇప్పుడు డబ్బులు లేవనే
మీ ఫస్ట్ సార్లీ ఎంతమే
నా ఫస్ట్ సార్లీ అంటే ఏం చెప్పేదా
హుమ్
ఆ ఆ రోజు
మా ఇద్దరికి ఈరోజు స్టార్టింగ్ మా ఇద్దరం అకగ్రూపే ఎ
ఎవరిదర్
ఆమెది అయిపోయింది
సిఎస్ మేయ్ మెంటల్ దనా పక్కన మాట్లాడుకుడదని తెలిదా ఆ చెప్పురా సిఎస్పి అప్పుడు స్కూల్లో వర్క్ చేసానే
మ్
అప్పుడమ్మ ఐదు వేలు ఇచ్చింటే దాంట్లో సగం మా తమ్మునికి వేయి మా అమ్మకు వేయి ఇంకా
ఉమ్
అంతే ఇంగా మగు మీ ఆ
ఆ పని మేలు గద స్కూల్లల
లేదు నాది బీటెక్ అయిపోయిన కొన్ని రోజులు అదే పనే నాది తర్వాత కోచింగు అవన్నీ అందరు నాక్ ఫ్రెండ్స్ అంతా సెట్ అయితే అప్పుడు కోచింగ్ ఎళ్తా
అప్పుడు ఎట్ట సెట్ అయితరు.
ఆ ఊర్లో సా సార్ మంచోడు తెల్సా అదే మీలాంటోలంత దొరుకుతారు గదా
మ్ హ్ నేన్ గుడా వచ్చేస్తామే మీ ఊరికి నా గుడా ఒ దేస్ చూడు
రా పోరగాన్ల పన్ చేసేక్పోదువు. చెయ్య వస్తుంది గని తినేదొచ్చు గదా
నీకోచ్చా?
నాక్ అన్ని వచ్చు.
అభచా నాలుగు సార్లు అయిందా
మ్మ్ స్కూటీ తొలేదొచ్చా మౌనికా స్కూ టీ తోలేదొచ్చా?
ఓన్లీ సైకిల్ ఆ సైకిల్ గుడా ఎట్ట తెల్సా
ఆ స్పైకిల్ స్టోరీ చెప్తాను. మ్
పాపం బానేర్పిచ్చిందా టూ డేస్.. లాస్ట్ రోజు ఏం జేసిన నేన్ తొక్కుతా తొక్కు తా ఆ పిల్ల కాల్ మొత్తం గీతల్ పెట్టేసిన
మ్
ఎద్దు కల్ ఎత్కో మీ తోసేసిన ఎద్దు బాగా పడుకోనిన్ లేసి కుమ్మేదానికి వచ్చేసింది. సైకిల్ ఆడ వదిలేస్ ఇంటికెళ్లిపోయినా మళ్ళీ మా తమ్ముడోచ్చి తీయిచ్చినాడు అది మా తమ్ముడయితే ఒక్ గంటలో నేర్చుకునేసినాడు మే సైకిలా ఒకే గంటలో మా డాడీ అదే అంటడు. ఇంగో స్కూటీ నేర్పిచ్చిన్ బోతే మా డాడి నేనైతే చచ్చిపోయేదానిక్ బోయిన చేయి, కాలు మొత్తం తగ్లేసి గబ్బు గబ్బు లేప్కున్న అప్పట్నుంచి మా డాడీ నాక్ ఏం నేర్పిస్తా అని అనడు. భయం నువ్ నేర్చుకోలేవులే అంటాడు.
హ్
మా అమ్మ నేర్చుకో నేర్చుకో అంటా ఉంటుంది. ఇంటిక్ పోయిన ప్రతిసారి స్కూటీ నేర్చుకో స్కూటీ నేర్చుకో అంటుంది. యాడ నేర్చుకుంటా ఆడంతా బండ్లు వచ్చి పోతా ఉంటాయి. ఏ దేనికైనా గుద్దుకోన్ పోయినాననుకో మ్ ఇంకేమే
చెప్పు టెంన్స్ ఏ టెన్ మినిట్స్ అయితే కట్ చేయి అది మళ్ళీ రాదు. నువ్వు ట్వెల్వ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది అది.
మ్
మనము ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేద్దాం.
మ్ చార్జింగ్ లేదు కరెంట్ లేదు రోజు రోజు ఉంటాండి ఈ రోజే లేదు పొయ్యిందేమో ఎవరమ్మ అట్లా నవ్విరి
ఎవల్ నమ్మలేదు మే నీకు అట్ల కని అట్ల వినిపిచింది అది ఎవరు నవల
నైటికి ఏం వండాలి
ఏదోఓటి ఇచ్చినగదమ్మే ఇవి కయల్ అండో
మళ్ళీ పప్పుల పొడి చేసుకోవాలి అందుకు ఆలోచిస్తున్న అవు పల్లిలు అయిపోయినాయ్ పల్లీళ్లు అయిపోయినాయమే అందుకే మళ్ళీ అవి తెచ్చుకొని అవి చేయాలె ఆ
ఉ ఏమ్మా తెలంగాణ భాష మాట్లాడుతున్నావ్ ఎవల్ నేర్పించినారు.
ఎవరా నేనా మేము అదే అంటాం మమ్మ మేము శనక్కాయలు అంటాం శనగింనాలా శనక్కయలు
మేము కూడా అట్లే అంటాం శనక్కయలు శనెగి
మ్ విత్తనాలు
ఉహు మేమ అట్లేమనం శనక్కయలు శెనిగ్ శనగింజలు
మౌనికా మనీ పడలే మౌనికా నాకు పండగే తెలుసా బట్టలు కొంటా మంచిగా బయటికి వెళ్ కొంటామే అందరూ బాగ వేసుకున్నప్పుడు నా దగ్గర బట్టలుండవు తెలుసా
అది కూడా కరెక్టే అందరు బాగాయినప్పుడు నువేమో బాగాఎస్తావ్ కట్ చేసి మళ్ళి చేసేదా
నేన్ చేస్తా సరే కట్ చేమే దిగా నేను డిస్కనెక్ట్ అయితే కష్టం సమీ